హలో వినిపిస్తుందా? హ్మ్ మరి అది చూపించ్చిందా నా
మ్ హు చూపిలా
ఉమ్ ఒక్కోసారి ఎందుకు ఒస్ అది ఒక్కోసారి అది చ్ సరిగ్గా హాంగ్ అవుతాంది స్ట్రక్ అయిపోతాంది. నాకి అంతేంతే ముందు కాల్ వచ్చింటే అది కట్ అయిపోయి చాలాసేపు అయినా మళ్ళీ ఇంకోసారి కాల్ వస్తున్నట్టు వచ్చింది ఆ
కాని డిస్కనెక్ట్ అయ్యి తర్వాత కౌంటర్ ఏ ఇలా ఎమోలే అని చెప్పి సైలెంట్ అయి హ్మ్ చెప్పు ఏదో చెప్తానన్నావ్?
నేనా
ఆ పిల్ల చెప్తా అనింది నాకు తెలీదు డోంట్నో
ఆ అదే ఇంకా అలా తెలిసిన తర్వాత ఒక రోజు ఆక్చువలి అది ఫెబ్ ఫస్ట్ హ్యాకతా అండి. దానికి హ్యాకతాన్ లోనింది అది ట్వంటీ ఫోర్ అవర్స్ దాంట్లో నైట్లో ఆ రోజు కాల్ మాట్లాడుతూ ఉంటే ఒక స్క్రీన్ షాట్ తీసున్నా నేను అది ఎందుకో స్క్రీన్ షాట్స్ వాడు అడిగితే తీస్తా అన్నా అది బై మిస్టేక్ మా బావకి షేర్ చేసా
ఉమ్ ఎవరికి షేర్ చేయబోయి షేర్ చేసినావు మీ బావ కి
వాడికి చేయ్యబోయి మా బావకి చేస్నా ఆ స్క్రీన్ షాట్ లో వాడితో కాల్ మాట్లాడుతున్నట్టు ఉంది
వెంటనే డిలీట్ చేయ్లేదా నువ్వు
హంటే నేను చూసుకోలేదు వాడికి పెట్టాను అనుకోని నేను ఉన్న తర్వాత రియలైజ్ అయ్యా నేను వచ్చి చూసే లోపల ఏంటి తిన్కి ఏదో ఫోటో పెట్టానని చూస్సే అక్కడ ఫోటోలో అది ఉంది ఇంక అప్పటికప్పుడు డిలీట్ చేసిన వెంటనే నాకు కాల్ ఇంకా అయిపోయిందిలే నా అది ఈ రోజు ఈ రోజుతో లైఫ్ అయిపోయింది ఇంకా అని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయా ఇంకా ఆ రోజే ఇంకంత ఏవేనో జరిగిపోయినాయి. ఇంకా నెక్స్ట్ డే ఆ వచ్చాడు
మ్ వచ్చి ఇక్కడికి రావాల్సినంత ఏం
ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అంటే? ఆ మాట్లాడలేదని చెప్పావు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు వాడితో ఏంటిది అది ఈ టైమ్ లో ఎందుకు మాట్లాడుతున్నావు ఏం చేద్దామని వాడే కావాలన్చెప్తే వదిలేస్తాం కదా ఆ రోజే ఇంతకు ముందే అడిగా కదా మరి ఇప్పుడు కావాలని చెప్పి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు అది ఇది అని అన్ చెప్పి ఇంకా నాక్ తెలీదు మా అమ్మకి కాల్ చేసి రమ్మన్ చెప్పేశాడు నాకు సడన్ గా మా అమ్మ కాల్ చేసింది ఆ
ఉ
సడన్ గా వచ్చి ఇంకా అదంతా మాట్లాడి ఇట్లయ్యింది ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఇంకా నేను ఆ రోజు ఇంటికి పిలిస్తే ఇంకా నేను రాను అన్నా ఆ తర్వాత నెక్స్ట్ డే ఇంకా నాన్న కాల్ చేసి వస్తవా నేను రావాల అనేసరికి నేనే ఎల్లిపోయా ఇంకా అలా జరిగింది ఇంట్లో అవన్నీ ఫేస్ చేసి ఇంకా వద్దు అంత అర్థం కా పంపియ్ ము కాలేజ్ కి అది ఇది అని మాట్లాడ్నారు ఆ
అట్లెం లేదులే చెప్పు
ఇంక ఇంట్లో పంపియుం కాలేజ్కి ఇలా చేస్తూ ఉంటే అది ఇది అని మాట్ మాట్లాడారు ఇంకా లేదు ఇంకా అది ఇదని చెప్పాను ఇంకా అదే మా బావ ని కావాలా నీకు వాడే వాన్నే చేసుకుంటావా అది ఇదనిఅడిగారు అవును అన్న అప్పుడు గూడ చేసుకుంటే నీకు నాకు సంబంధం లేదు అది ఇదని మాట్లాడ్ నారు సరే ఓకే మన స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి ఉన్నా
హు
హలో
హుమ్ హలో
ఆ స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి ఇన్ని రోజులు చేసాం కదా ఇప్పుడు ఎలా వదిలేయడం అని చెప్ చెప్పి ఉన్నా కానీ ఒక రోజు ఒక మాటకి ఇంకా నాకే ఇంక ఇదయిపోయింది విని విని విని మనల్నన్న ఊరుకుంటనేమో గానీ ఇంట్లో వాలని అరిస్తే మనం ఊరుకోం గదా
అ అంటే ఇంట్లో వాళ్ళది ఇంట్లో వాళ్ళు గూడ ఇంట్లో వాల్ వాళ్ళు గుడా మీ బావ కిచ్చే కదా చేయ్యాలనుకున్నారు ఆ అన్న ఎందుకు ఇంట్లో వాళ్ళని అంటాడు
లేదు ఇచ్చి చేయాలనుకున్న ఏం లేదు అదేం ఫిక్స్ అవ్వలా ఎందుకు ఫిక్స్ అయ్యారు లేదు మా ఇంట్లో ఒప్పు కోన్ గుడా లేదు అసలు తెలిసినప్పటి నుంచి గుడా వద్దు వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదు నువ్వు సఫర్ అవుతావు పైకి అలా మంచోల్ల ఉంటారు వాళ్ళు నీకు తెలీదు మేము చూసాం వాళ్ళని అని మా నాన్న చెప్తూ ఉన్నాడు నేనే విన్ల పట్టించుకోలా ఇప్పుడు అర్థం అవుతాంది ఎవరు ఏంటి అసలు ఎలాంటోలు అని ఇప్పుడే అర్ధం అయింది బాగా
ఇప్పుడు అర్థం అయ్యిందా
హా అదేదో ముందే వద్దనుకుంటే ఇంత నా లైఫ్ లో జరిగిండది కాదు కదా ఇన్ని రోజు ఒక మూవీస్ లో ఇలా ఒక అమ్మాయికి ఇలా జరిగింది ఒక న్యూస్ ల విండం తప్పా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఇదే ఇప్పుడే వచ్చింది మరీ ఇంత దారుణంగా ఉంటారా మనుషులు వద్దన్న తర్వాత ఇలా చేస్తారా ఇంక అదంతా అయిపోయిన తర్వాత ఇంక నేను భరించలేను అని చెప్పి వద్దు నువ్వు నాకి నేను మా ఇంట్లో వాళ్లు చెప్పినట్టే చేస్తానని చెప్పి చెప్పేసా అది వద్దన్నా నప్పటి నుంచి ఇట్లా రాంగ్ నెంబర్స్ నుంచి కాల్స్ చేయడము ఎవడెవడితోనో మాట్లాడిచి తిట్టిచడము నీకొకరు సరిపోరా అది ఇది ఇట్లంతా ఇట్లా జేపిచ్చాడు ఇంకా దీంతో అర్ధం అవుద్దాం మరీ వద్దన్న మనం చెప్పి ఇంత దానికి దిగజారుతారా ఎవరైనా
ఇంత అవసరం ఏముంది అసలు
వద్దనింది ఇంకా నేను వద్దు అంటే
అహా అట్లా కాదు నువ్వు వద్దు అనడం ప్రాబ్లం కాదు అక్కడ ఇంకొకరి నెంబర్తో కాల్ చేసి వాళ్లతో తిట్టించాల్సిన అవసరం లేదు కదా అక్కడ
ఆ పిల్ల పోయింది ఇందాక ఇప్పుడు హలో ఆ చెప్పు ఏదో చెప్తా అన్నావు మ్
వద్దు అన్నాక మళ్లీ ఇంకొక నెంబర్ తో కాల్ చేసి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు కదా
అదే కదా అసలు ఎందుకు ఇ లా అని చెప్పి కంటిన్యూ ఇ కాల్ ఇంక వద్దన్నప్పుడు ఎలా హ్యాపీగా ఉంటావో చూ స్తాను లైఫ్ లో ఎవరిని చేసుకుంటావో చూస్తాను వాళ్లకు ఇదంతా చెప్తా ను అది ఇది అని చెప్పి మాట్లాడా ఆనికి ఇంక తనను వద్దున్నానని చెప్పి ఆ ఇంక తనని నేను వద్దున్నాను ఇంకా నాకు దక్కంది ఇంకోరి దక్కకూడదు అనుకుంటారు కదా మైండ్ సెట్ కదా కొంతమం దిది అందుకు ఇంక నేను ఈడికి వచ్చాక ఇంక మళ్లీ వాడితో అక్కడ మాట్లాడి ఉంటానేమో వాడితోనే అని చెప్పి ఇట్లా రివర్స్ లో వాడే చేపిస్తున్నట్టు క్రియేట్ చేశాడు
మ్
ఇవన్నీ వచ్చి ఇంట్ల మళ్లీ దానికి ఒక ఇది వాడెందుకు చేస్తున్నాడు ఇట్లా అని చెప్పి ఇంకా ఆ రోజు అమ్మ వచ్చిన రోజే వాని మీద కంప్లైంట్ చేసింది హెచ్ ఓ డి దగ్గర ఇట్లా ఒక అబ్బాయి ఇలా మాట్లాడుతున్నారు ఆ
మ్
పానీయన్ సార్ కి తెల్సి
హెచ్ ఓ డి మేడం ఏమనింది రా అప్పుడు అంటే ఫేస్ టు ఫేస్ మొహం మీద అంటే విత్ నేమ్ కంప్లైంట్ చేసింది కదా ఆంటీ హెచ్ ఓ డి మేడం ఏం అనలేదా
అనలేద అంటే నేను బయట నిలిచున్న తనని పిలిచారు పిలిచి ఏంటి ఇలా ఒక పేరెంట్ వచ్చి ని నేమ్ చెప్తున్నారు ఇష్యూ అని ఏమవుతుంది అసలు రీజాయిన్ అయింది నువ్వు ఎందుకేనా ఏంటి అసలు అది అని అరిచింది ఎందుకు ఇవన్నీ అసలు అవసరమా నీకి చదువుకోకుండా అని మామ్ ఇంకా రిపీట్ అవ్వదు మామ్ అని చెప్పి వచ్చేసాడు వాడు పానీయన్ సార్ మళ్లీ వాన్నీ అడి గి మళ్లీ వాళ్ల ఇంటోళ్ల కి కాల్ చేసి చెప్పి ఆయన అంతలు చిన్నగాదయ్యిందన్ని
చాల కష్ట
ఏం చేద్దాం ఇంకా మనమే చేసుకున్నాం చేతులారా అని చెప్పి ఇంకా కామ్గా ఉన్నాం
ఏదైనా తెలుపుకునే కొది పెద్దది అవుతుందం గురికిలేస్తే పోతుందండి
ఉమ్ ఇంకా ఏం రాయట్లేదా
ఆ ఏను ఉంటగదీ విఎల్స రాస్తున్న
ఆ నేను ఏదో ఒకటి కంప్లీట్ చేయాలా మరి తడి వేసిన తర్వాత ఇంకో ఫిఫ్త్ క్వశ్చన్ అట్లోనే ఉంది ఫైవ్ ఏ ఫైవ్ బి ఉన్న దాంట్లో అదే అప్పుడు చూపించా కదా ఏదిరాలా అర్థం కావట్లేదు అని
హ
దానికే అర్ధంగా కాక కామ్ అయిపోయిన ఉమ్ ఇప్పుడు ఏదో ఒక రాసి కంప్లీట్ చేయాలా హా ఇంకా అదికకా ఇం టెక్నిికల్ టిపిఆర్ వచ్చి ర మూడు క్వశ్చన్లే ఇచ్చాడు టీపిఆర్ త్రీ క్వశ్చన్సే ఇచ్చాడు
ఏ ఎన్ని ఇస్తే మనకి
ఈజీగానే ఉంటుో అది కంప్లీట్ చేసేద్దాం ఫస్ట్ అని అది ఎత్తిన ఆయన క్వశ్చన్ ఏమో ఒకటి అడిగినాడు మనకు ఆన్సర్లేమో ఒకటి ఉంది నాకు అర్థం కాల అడిగి అ అయినా సే రెండు సేమ్ అండి క్వశ్చన్ అనుకోకుండా దాని మీనింగ్ చెప్పినాడు స్ట్రక్చర్ అంటే ఇది ప్రాసెస్ అంటా ఇది అని చెప్పి నాకు అర్థంగాాల ఇంక చాట్ జిపిటిని అడుగాన్న రాద్దాం ఇంకా అదే రాద్దాంలే ఏముంది చూడరు కదా అని చెప్పి అనుకోొని ఉన్నాయి ఇంకా అద కంప్లీట్ చేద్దాం రోజువాన్ని
అ
కాసేపు అయిపోతుంది అంతే ఎక్కువసపు పట్టారు తీపియారు
ఇచ్చింది మూడు క్వశ్చన్లు మూడు క్వశ్చన్లు చూస్తే తలతిక్కలుగా ఇచ్చాడు కరెక్ట్ గా ఇయ్యకుండా
అసికలా ఇచ్చినాడు కాబట్టి మూడు ఇచ్చింది టైన్లో ఎకపోతే ఎక్కువకి ఇచ్చేవాడు
ఉమ్
తల తిక్కలకిచ్చి ఇచ్చిన కదా ఎట్లా కట్ల రాస్తారులే అన్నట్టు
ఉమ్ ఆ
ఏదో ఒక తంటాను బడి రాస్తలే సరేరా అయితే
రాయి నేను రాసి పడుకోవాలి మాయి
సరే మ్మ్ సరే బాయ్